ఎస్తునస స్పీకర్ ఉండదు తో ఆ శిరీష
ఆ వినిపిస్తుంది చౌదగ్గరనే పెట్కో అటుకున్నా చెప్పు ఇంక
ఎక్కడ ఆగిపోయినాం మనం అయితే నేను కాలింగ్ ప్రోగ్రెస్ ఇంగ్లీషే గాని ఎన్నో బార్ మార్చ్ ట్వంటీఫిఫ్త్ అన్నా కదా మార్చ్ మార్చ్ ట్వంటీఫిఫ్త్ అన్నా కదా అప్ ఈ లోపు నువ్వు జాయిన్ అయి అయితే నీ ఇష్టం శిరీష
చెప్పినా కదా పోతాం
ఎక్కడ పోతావ్ ఎక్కడ పోతావ్
సుష్మ చెప్పిందాంట్లో చూసి వస్తా
సరే చూసి రా నీకు అక్కడ నచ్చితే ఓకే నేను ఏమనుకుంటున్నాను అంటే ట్వంటీఫైవ్ తర్వాత నేను రా నేను ఏమనుకుంటున్నానంటే ఫైవ్ డేస్ ఎక్కువ అన్నాడు నిజమే తర్వాత ట్రై చేసుకుందాం అన్నావు కదా సరే ఫస్ట్ నేమ్ ఫస్ట్ ఫైవ్ డేస్ ఆ రోజు ఏమైనా వా మెన్స్ అలా ఉంటే దానికి పోదాం అనుకుంటున్నారా ఫస్ట్ ఫైవ్ డేస్
ఆ
అప్పుడు దాక
ఓ క్లారిటీ చెప్పు ట్వంటి ఫైవ్ కా థర్టి కా
ట్వంటీ ఫైవ్ క అయిపోతది ఇక్కడ నాకు
హు ఎప్పుడు రీజన్ చెయ్యొచ్చు
నేను ట్వంటీ ఫైవ్ రోజే అడుగుతా సర్ రేపటి నుంచి రాను చెప్ చెప్పడానికి ఆయన ఆయన ఏ మా ఇంట్లో తెలీదు ఈ ఫైవ్ డేస్ ఖాళీ గున్ ఉంటారు గాపు కాళీ ఉండొచ్చు కాబట్టి పైవ్ డే ఎక్కడైనా సరే అదే రోజు జాయిన్ చేపించుకోవడం
మ్
ఉంచి అంటడు కదా
ఉ అవును
అంతేనా లేదంటే మధ్యలో గుడా జాయిన్ చేపించుకుంటరా
ఏంటిది మద్ ఇక్కడ గుడా జాయిన్ చేసుకోపో
ఆ ఏమో అయితే నాకేమనిపిస్తుందంటే ఆ ఫైవ్ డేస్ ఎందుకు ఒక్కటే సారి నా ఫైవ్ డేస్ తిరిగి నువ్వు అప్పటికి వేరే జాబ్లో ఉంటా అంటే నీ ఇష్టం. ఈ ఫైవ్ డేస్ నువ్వు వాకింగ్ఇంటర్వ్యూస్ ఈ ఎన్ఎస్ఎల్ బిల్డింగ్ కావచ్చు ఇంకా రొండు, మూడు ఉన్నయి. వీటి దగ్గర తిర్ పోదాము అనుకున్న. ఒక అమ్మాయి నాకు తెలిసిన అమ్మాయి ఎంసీఏ లో ఉంటది. మా డిగ్రీ ఫ్రెండ్
మ్ మన ఎంసీఏ నా మన క్లాస్ మన కాలేజ్ ఆ ఆ
ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి ఇట్లా అంటే మొన్న ఈ ఈ జాబ్స్ అ చ్చిన తనకి కాల్ చేసిన వాళ్ల ఫ్రెండ్స్ ఆ పరవ అనే కంపెనీలు చేస్తున్నారన్నట్
ఆ ఓకే క్వాలిఫికషన్
డిగ్రీ నుంచే ఉన్నరు వాళ్ళు
ఆ
అప్పుడు అడిగితే అప్పుడు ప్రజెంట్ అక్కడ వేకెన్సీస్ లేవనన్నరు. ఇది గుడా ఎక్కడ ఇది గుడా త్త ఎన్ఎస్ఎల్ బిల్డింగ్ లోనే
హ్ మ్
అయితే సరే అది చూద్దాం ఫస్ట్ అక్కడ తిరుగుదాము తర్వాత కావాలి అనంటే ఇంక అప్పటిక ఆ ఫైవ్ డేస్ అవ్వకపోతే నెక్స్ట్ ఇంకా ఎక్కడ ఉంటే అక్కడ దూకడమే అన్నట్టు అని నేను అనుకుంటున్నా
మ్
ఇంకా
నేను అదే చెప్పిన కద సుష్ సుష్మ చెప్పిన దాంట్లో ఒకవేళ వేకెన్సీస్ ఉన్నాయి అంటే పోయి పోతా పోయి ఇంటర్వ్యూ ఇస్తా ఓకే అంటే ఆలోచ చూద్దాం తర్వాత
ఈ మంతా నాకోక సిఎల్ ఉంటదీర ఈ ట్వంటీ ఫైవ్ లోపు ఒక సీయల్ తీసుకొని ఇక్కడ నేను ఎన్ ఎస్ ఎ ఇక్కడ అన్నా చూడు
స సాధనగార
సద్నగర్ ల ఏం ఎన్ సి ఒకసారి చూస్తా ఫస్ట్ ఈ కాల్ కట్ చేసిన తర్వాత ఏం చేస్తాను సర్చ్ చేస్తాం ఆ నెంబర్ మన్నా ఉంటే ఫస్ట్ నెంబర్ దొరికింద అనుకో ఈజీగా మాట్లాడడానికి వస్తుంది కదా
హ
ఆ నార్కో నో నార్కోటో లోన అయితే ఆ ఫీమెల్స్ నీ తీసుకోడాటా
ఆ
అది మాత్రం కన్ఫామ్ ఈ ఎంఎస్ఎన్ లో అయితే ఫీమెల్స్ గుంపులు గుంపులు పోతుంటారు ఒకటి రేపు ఆ మేడం కి అడుగుతా లేదు ఇంకోట్టి ఇక్కడ అదే ఎమ్ఎస్న్ గురించి ఆమెకు అడుగుతా లేదు చెప్ప తప్పలేదు అని అంటే ఒకసారి ఫోన్స్ చేసినడము అట్లా వేయడమ చూస్తా అది కాకపోతే దగ్గర పోయి చూస్తాం
ఉ అంతే
వెళ్ళి ఎన్న అడగాల కానీ ఇక్కడ నుంచి ఫోర్టీన్ కిలో మీటర్స్ అంటా
సరే నీకు దగ్గరని కదా ఫోర్టీన్ కిలోమీటర్స్ అంటే మ అనాయి లేనా
మా అన్న లేడు
ఆ ఎట్లాన అలాగా వెళ్ళాలి
అయితే ఇంకోటి అరబి ఆ మధ్య హరిిక మాట్లాడినప్పుడు మొన్న మొన్న రీసెంట్ గా మాట్లాడుకున్నప్పుడు ఇట్లా అనుకున్నాను హారిక నీ గురించి ఫోన్ చేసినప్పుడు చెప్పిన ఎట్లా చుట్టుపక్కల ఫార్మా కంపెనీస్ లో చూద్దాం అనుకున్నా అంటే మొన్న అరబ్బ ఇందులో వాకిన్స్ అనేయా ఉన్నది
ఉ
ఆ నాకు తెలీదు నేను చూసుకోలేదు అని చెప్పిన ఈ అరబిట్లో కూడా కీస్ ఉంటాయి
వాకింగ్ డ్రైవ్ఉంటదిరా ఏడైనా
బస్సెస్ ఉంటాయి రా ఏ ఫుల్ బస్సెస్ వస్తుంటాయి నాకు తెలిసి ఎందుకు శంషాబాద్ వరకు ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా ఎందుకు అంటే
కీడ వరకు ఎ నష్టాలూ ఉంటాల ఇంటి నుంచిన్ రాను
ఎందుకు ఉంటే వాళ్ళకు వాళ్ళకు ఫైవ్ థౌసండ్ అట్లా ఇచ్చేస్త అయిపోతుందిా ఇవ్వకుండా చేతికి డైరెక్ట్ ఏదొ ఒకటి సామాన్ ను తెచ్చిచ్చేస్తే వాళ్ళకి ఆ ఫీలింగ్ం దు నాకు అనిపిస్తుంది ఎ ఏమంటావు ఒకవేళ
ఏనా సోల్ ఉండకుండా ఈడనా
సపోజ్ నేను అంటున్న ఒక వేరే ఇప్పటికి చూడు ఊరు లేదు పు ఆళ్ళ లేదు సోమలింగం అన్నట్టు ఎడగు జాబ్ ఉన్నాయి లే చేసి ట అట్
సరెలే ఓకే ఆడ ఆడ ఓకే అంటే వన్ మంత్ వరకు చూదంలే దాని ఏమి ఉంది తర్వాత
ఆ ఒకళ ఒకళ ఉన్నా కూడా నేన ఎందుకు హాస్టల్ ఎందుకు ఉ అదే ఫైవ్ థౌజండ్ మీకు ఇంట్లో ఉంటే హోమ్ ఫుడ్ అన్నట్టు వాళ్ళకి డైరెక్ట్గా ఇస్త ఫీల్ అవుతారు కదా ఇంట్లో ఏదో ఒక పరం చేయదు అదే ఇవ్వద్దు
కన్ ఫ కలసి కన్ఫమ్. పోవల్లే గాని ఊరికేళ్ళు ఏంటి వెలువేసిన సాత్రం ఎన్నో పోతున్నాయి.
ఆ ఎలివేషన్స్ అట్లా నేను హారిక ఈ ఎలివేషన్స్ రెండేళ్ళ నుంచి చేస్తున్నా మీకు తెలస లేదు.
లేదు ఇట్లా అయితంది నాక్ దెల్సు అందుకే ఏదో జాయిన్ అయిదాం అని జెప్పినా.
ఇ ఎమో తుక్కు గూడ ఉంటు.
నీ తుక్కు తుక్కు కొట్టాఅన్నావగ తుక్కు గూడం గురించి చెప్తే.
అస్సులొద్దు అత్. తుక్కు గుడ ఒక దండం రా బాబు.
వద్దులే అది అన్నేము చూసుకుందాం కానీ చ్చ కావాలి అర్జెంట్ నాకు అందుకే. అన్న సిక్స్కి ఏం చదువల ఎప్పుడైనా. ఆ నీకొస్తది ఇప్పుడు ఈ మంత్ శాలర్రి నీకు.
హోల్డో ఉందిరా అది ఇస్తారే అడుగు వేరే.
ఊళ్ళో ఉంది అనీ ఇస్తారు కదా వన్ మంత్ చేసినావు ఇస్తారు గా మరి. నగలు. నెక్స్ట్ సిక్స్టి గూడా అయినాయి ప్రాజెక్ట్ కి.
మమ్మీ వాళ్ళకి ఏమంటారు సిక్స్ ఫైయి ఇచ్చేస్తారా. అనకు. ఆ రెంటే నేనే కడతాన్న.
ఉన్నావా.
మళ్ళీ ఇప్పుడు సిక్స్ కే. ప్రాజెక్ట్కి.
మొన్న నేను ఉండే సేవింగ్స్ ఇన్ని డేస్ నుంచి చేసుకున్న సేవింగ్స్. కట్టినా.
అ హా మల్ల సిక్స్ సిక్స్ ఫైయ హో ముమెంట్.
టే అ సిక్స్ ఫైవ్ మాది. మల్ల కరంట్ బిల్ కావనే మా డాడ కర. కరెంట్ బిల్లు గావ. టి ఫుడ్ అంతా మన డాడి చేసు. వన్ బి హెచ్కెనే మల్ల.
ఇంకెక్కువ ఉన్నాయి.
అవునా.
ఇంకా ఫుడ్. అవి మన రూమ్ లెమన్న సూపర్ ఉం. అను కూడా బుక్కలా ఉంటాయి
అట్లే ఉంటాయి
ఉ ఇంకా ఫుడ్ అవన్నీ రామాన్లు డైలీ అవన్నీ మా డాడీ చూసుకుంటాడు అనుకో అక న ఇచ్చేస్తా ఎందుకు అన్నట్టు నాకు పోన్న ఆప్స అండ్ పీస్ ఆ విను ఇ మంత్ టెన్ కె ఎట్లా అ సిక్స్ డేస్ అక్క ఎగ్జామ్ హఊస్తే ఏడుస్తే
ఓ సే ఇది ఆ ఫిబ్రవరి అ అదాీకు సాలరీ రావంసింది ఆ మార్చది కూడా వసదు ఫిబ్రవరిది వచ్చిందా శాలరీ
రాాలదే హళ్ వెయిట్న్నారుారు
ఓ మళ్ళా మార్చిది కూడా రావాల టూ మంత్స్ది కదా రావాల్సింది
మార్చిది ఎప్పుడుొస్తుది ఏప్రిల్ టెన్ కి వస్తుంది అందుకే సడన్ గా ఇస్తాడు ఇస్తాడు ఖచ్చితంగా ఇస్తాడు కానీ తిరగాలి తిరగాలి తినసా ఇప్పుడు నే ట్వంటీైవ్ కరక్ట్ షక్ పచ్చనా అనుకో ఇట్ కోబ పడ క ఖితంగా ఎవడికన్నా మోసాాలు అడుగుంది
అవునవును
తెలివదు అట్లాది మూసుకొని కూర్స్తుంటా రాను ఓ తర్వాత నువు తిరిగి తిరిగి అలిసిపోయి వచ్చినంట ఓ రెండు మూడు రోజులు ఇంటికి వచ్చినప్పుడు ఏదో వచ్చినప్పుడు ఆయనకు కడుక్కోవాలి తిరుగు రండు మూడు సార్లు తిగు
సార్ నా ప్రాజెక్ట్ ఇంపార్టెంట్ కదా సార్ సారీ సార్ అని చెప్పే ముంది
అ ద పత స ననే మరననే ఏదో కూడా ఏం చెప్పలో అర్థం ఆయడ్ ముందు పోతే పట్టుకుంటాడు అసం ఏం మాట్లాడాలో అర్థైంద
ఈన్నడ అమ్మదలి మనుషులు మాటేన్నాడు
ఇంతేనా చెప్పు సరే ఇంపార్టెంట్ సార్ ప్రాజెక్ట్ కావాలంటే ప్రాజెక్ట్ అయిపోయినెంబడ్నే ఇమీడియట్గా దీంట్లోనే జాయిన్ అవుతా సార్ దీంట్లోకి పోన్ అని
తాతకి చెప్తా నేన్ ఇంకా సతి అయితే ఆయనకి నా మీద డౌట్ వచ్చినట్టుంది. ఇదివరకే అడి డంట మొన్న మొన్న రీసెంట్ అంటే వన్ మ ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ ఇట్ల కంటిన్యూ అ అత్తదా లేదా ఈ అమ్మాయి అని అంటే ఏమో సార్ నాకేం చెప్ ప్ప లేదు ఫిఫ్టీ ఫిఫ్ అన్నది అని చెప్పి మా మేడం చెప్పిందంటా వేరే ఫ్యాకల్టీ అవునా అవునా నరేేశ సరేలే అనుకున్నా నేను మళ్ళీ మొన్నెవరో వచ్చినారంట ఇట్లా కంప్యూటర్కి కావాలి అని చెప్పి ఒకసారి చిడంట జాబ్ కావాలని వాకిన్స్ అయితే ఇంటర్వ్యూస్ ఈ టైంలో మా దగ్గరా టీచర్గా వాకింగ్స్ అయితుంది. అయితే వచ్చినాడు వీళ్ళు ఎట్లా అంటే మెయిల్ ఫ్యాకల్టీస్ని ఎట్ల వాడ్ కుంటరంటే ఒక్క పనికి వాడుకోరు. ఎందుక పిటి సార్ అని ఒకయన ఉన్నడు. పీటి సార్ ఒకాయన ఉన్నాడు. ఆయన ఈ వర్క్ కాద్ ఉన్న వర్కులన్నీ వేస్తుంటడు
ఆ బాయ్స్ని అయితే వాడు ఉంటారు
ఈ సర్దేముంది అంటే ఇప్పుడు ఆయనకి డౌట్ ఉంది కాబట్టి ఆయన తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్నడు. ఒకవేళ మేం తీసుకున్నాడనుకో అన్ని ప అన్ని పంలుగా అన్ని తెలగ తీసుకోవచ్చు ఆయన నాకు నాకు సేఫ్ ఉంటది. ఒకవేళ ఎప్పుడ
నీకు సేఫే ఆ
ఏం చెప్ప పంపించిన్నా నాకు అర్థం కాలేదు, ఉన్నారని చెప్పి రిజెక్ట్ చేసుంటే మాత్రం పిచ్చగా తిడతారు నేనైతే,
ఆ
అయిన ఎప్పుడో వన్ వీక్ బ్యాక్ వచ్చింది
ఉహు
అట్లాంది ఆ నేనే ఏమనుకుంటున్నా అం, టే ఈ ఎం ఎస్ ఎం లో ఎంతొస్తాయి మేడమ్ అని ఆవిడికి అడిగిన ఒక మ్యాథ్స్ చెప్పే ఆమెకి, ఎంతొస్తైరా వాళ్ళకి సెవెంటీన్ థౌసండ్ సెవెంటీన్ థౌజాండ్ యె వస్తాయి వాళ్ళకి అన్నది
ఉమ్
హలో సెవెంటీన్ వస్తాయి. మరి బస్సెస్ బస్సెస్ గురించి అసలుం నేనేం అడగలేదు సెవెంటీన్ వాస్ స్తయమ్మా అని చెప్పినారు బయట నేను హాస్టల్ లో ఉంటా అంటున్నవ్ కదా హాస్టల్ ఓహ్
ఆ సరే ఓ ఇడు వరకి ఓకే ఉంది అవైలబుల్ అంటే ఉంటాన్నా కదా
పిచ్చగా ఉంటే రాత్రి ఎయిట్ ఎయి కతే ఎయిట్ క్లాక్ వరకు ఉంటాయి బసెస్ కానీ ఎయిట్ వరకుంటే మనం చచ్చచిపోతాం అనుకో వాళ్ళేప్ పు డస్తారో తెల్వది రా ఒక్కొక్కల్ కొంతమంది షిఫ్ట్స్ ఉంటాయి కొన్ కొంత మంది, రోజు నేను వెళ్తుంటా కదా నేన్ మార్నింగ్ వెళ్తుంటా కదా ఎయిట్ ఓ క్లాక్కి బస్ స
కాదు కనుక్కుంటే తెలుస్తుది ఎటు ఉంటాం ఏం అని ఫస్ట్ కనుక్కొ నువ్
నువ్వు నువ్వు నువ్వు అటువైపు గనుక్కో శరిషాక్ అక్కడ ఏదో సుష్మా ఫ్రెండ్ అన్నావ్ కదా నువ్వు అటువైపు నుంచి నరక్కరా నేను ఇటువైపు నుంచి నరక్కొస్తును. నేను ఫస్ట్ ఎం ఎస్ ఎన్స్ లో అనుకున్నా తెలియదు నేను నీతో మాట్లాడక ముందు ఇవే అనుకు ఫస్ట్ ఎం ఎస్ ఎన్వీ చూద్దాము. ఇక్కడ అంటే ఇక్కడ ఉంటే వెరీ నైట్ ఇంటికొచ్చేయొచ్చు కదా
అవునవును ఆ
అచ్చి చూశి పోవాల్న శరీష ఇడ కుదరకపోతే ఇంగ ఏం చేయలేం సర్ క్యాటసిటీ కోవాల్సింది దాని సిటీ లో ట్వంటీ థౌసండ్ వస్తే బె ట్వంటీ థౌసండ్ వచ్చే వాటికి వద్దాం
కానీ త్వోంటికి ఏడ లేవు లావణ్య
హ్మ్ కనీసం ఎయిటీన్ ఉన్నా పర్లేదురా
ఆ ఎయిటీన్ మల్లతుకో
కన్నా
ఆ అవలోద్ అడగదు కూడా ఇగ ఎయిటీన్ ఎ ఎయిత్ వన్ ఆ సరే ఎయిటీన్ నువ్ ఆడ అడుగు సెవెంటీన్ న్నావు కదా నేను కనుకుంటా సుష్మని సుష్మ